హలో
హాయరా ఎక్కడఉన్నావ్
బవ నన్నూరా అన్నంతంటన్న నువు
ఏ కాలదు నే నేను ఒక్కపోద్దున్నాను ఇ బయట కూ వచ్చుని తెలుగు అ న్నాట టైం ప చేస్తాన్నా
ఆ ననా కేజ కే కే డిగ్రీ కాలేజ్
ఆహా నేను శ్రీశా డిగ్రీ కాలేజ్ రా
ఎన్ని ఎలా ఆశీరా ఎన్నది
ఫైనలీ అ ఇంకా అయిపోయింది ఇంటర్న్షిప్ లో ఉన్నాము ఆ ఇ రాష్ట ఎగ్జామ్స్
బారష్ర న మీరు
హమ్ పర్లేదు మన ప్రషిన అయిపోనై సెమిస్టర్ అన్ని ఉమ్
ఉమ్
ఎక్కడ ఉన్నావ్?
నేనమ్మా ఇంటి ఇక్కడే ఇంటికాడున్న
ఆను నేన అంతే ఇంటి దగ్గరే ఉన్నాంకేం వర్క్ ఏం లేదు కదా, ఖాళీగానే ఉండాలంతే
ఆ ఎక్కడ పోయేదెం లేదా
ఆ
పండక్కి ఎక్కడ పోలేద
యాడిబోదంర మీరు ఉగాది దగ్గరోస్తాంది.
పోవాల్ల ఉగాదికి బొల్ల
ఆహా మధనిచ్చ
మీ అమ్మోళ్ళు అంతా బాగున్నారా?
ఆ అం తా బాగున్నారు, అంతా బాగున్నారు. అంతా మీ ఇంట్లో ఓళ్ళు అ అంత బాగున్నారా? ఉమ్
పార్ట్ టైం జాబ్ ఏం చేయలేదా నువ్వు, పార్ట్ టైం జాబ్ చసిందే ఏమి
టీవీలా ఏం చేసి చూసుకోల్ల, ఏదో ఒకటి
ఉమ్ డబ్బులు వత్తయ్ ఇన ఫార్
చూస్తాన్నాను మీ ఆడ దొరకలే, ఏదో కోర్స్ చేద్దాము ఏదో ఒకటి జాబన్న జాబ్ కోసం ట్రై చే ఇద్దాము అని చూస్తూ ఉన్నా.
ఉమ్
ఉమ్ ఇంకేమి, ఏమేమి విశేషాలు. ఏం ఎక్కడికి పోలేదా గ్రౌండ్కి
నీ ఎక్కడికి పోలే గ్రౌండ్కి
ఉమ్
మీయక్కా మనం పనిగాడ ఉంటము, అడిగిడిగి తిరుగుతుంటం సరిపోతుంది. ఉమ్ మీ అక్క గ్రౌండ్ లే అలవాటు తప్పిపోయింది. అప్పుడు పో తను మీ మహేశ యెల్తనలేమనేసి ఉంతే గున్న అతని నెట్లు తెచ్చుకున్నాం
ఆహా
బర్త్డే ఉంది ఈ రోజునాది
ఆ బర్త్డేనా ఈరోజు హ్యాపీ బర్త్ బర్త్డే వ
థ్యాంక్స్ రా
ఎట్లా మరి పార్టీ ఏం లేదా ఈరోజు ఫ్రెండ్స్కి సాయంత్రమా నావునా
మీరు ఒక్ పోతున్నారు కదా హు
ఎక్కడ మీరుండేది
నెల్లు వర్మదే
ఉహు
దాని ముంగడ తారపురము మాది
ఆ
హ్మ్
మళ్ళీ ఇక్కడ బట్టలు తీసుకున్నారా పండక్కి
ఆ
బట్టలు ఎన్ని జతలు తెచ్చుకున్నారు పండక్కి
రెండు జతలు తెచ్చుకున్నా ఈరోజు ఒకటి ఇంక పండక్కి ఒకటి తెచ్చుకున్నా పార్ట్ టైం జాబ్ వోత్ తన ఇప్పుడైతే మగ్గము నేసుకుంటానా నేను ఉ అద్దం కొంచేపు అక్కడ పోయి మళ్ళా చదువుకుల్ల
ఆడా
అట్ల జేయాల ఇట్ల జేయాల ఇప్పుడు ఇంటర్ సదు నువ్వ డబ్బులు కావాల కావట్టి ఇంగ హు అలా కారు చదువుకుంటా ఇట్లా పనిపోతున్నాం మగ్గనికి
ఆ
నువ్వు పో నే ఇంటికాడ ఉండి ఏం చేత్తం మధ్యాహ్నం వచ్చి ఇంటికాడ ఉండాల్సిందే కదా ఇంటర్న్షిప్ అయినా గాని ఇక మ తను ఈవెనింగ్ నుంచి పలుకుతంలేదు
పోవాల్సింది చూడాలి దొరకలేదు ఏదైన ఉంద పార్ట్ టైము
పార్ట్ టైమా చెప్తాలే ఉంటే
ఏమైనా పార్ట్ టైమ్ ఉంటేనే
చెప్తాలే పార్ట్ టైమ్స్ ఉంటే నీకి చెప్తా నేను హ్మ్
ఇంకేమి విష్ విశేషాలు ఎట్టెట్టుంది ఊర్లో అంత సిట్యువేషన్ ఎట్లుంది
అట్లాగే గాని
అదే మీ ఊర్లో అంత అంత ముందు గ్రౌండ్ ఉండే కదా ఉందా
హ్మ్ ఉంది గ్రౌండ్ పెద్ద గుంది గ్రౌండ్ డెవలప్మెంట్ బాగా గ్రౌండ్
హ్మ్
మా ఊళ్ళో అన్నే ఆడతరు హాకీ అంట
హ్మ్
అన్నీ ఆడతారు క్రికెట్ అని నేర్పిస్తారు
ఊహూ
ఒప్పుకోలే అక్కడోళ్ళ్
హ్మ్ బావున్నారా మీ అమ్మా మీ నాన్న
ఆ అంతా బావున్నారు అంతా బావున్నారు తమ్డుబా అంతా బావున్నారు అక్కకి పెళ్ళైపే
పెళ్ళైపోయింది
హ్మ్ ఆ ఫైవ్ అయిపోయింది అయిపోయి
అవునా
చెల్లెమ్మని మరి మర్చిపోయానేమన్న
ఆహా
ఇద్దరు కొడుకులు అక్క కొడుకు కూతురు
ఆహా ఏం పేరు పెట్టినారు
ఆ పిల్లడి పేరు ఉమారావు
ఆహా ఓకే ఓకే
చెప్పుంగమ
మ్
వాళేద అన్నాడు బావాలి
మ్ ఎమో ఏమో ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు.
అవునా తత్లే లేడవడా
మ్
పచ్చలో లేడా వాడు
మ్ హు ఎవరు ట్రచలో లేరు
మ్ ఎంతోషదు పోదులే
ఉ మీ ఫ్రెండ్స్ ద్దా బా అన్నారా
మ్ ఫ్రెండ్స్ అంత బాగున్నారా
మ్ నెక్స్ట్ ఏమి ఇంకా ఏం చెయ్యాల అనుకుంటావ్
నెక్సటింగ్ నే తర అయిపోతే నేను టెన్షన్ తీసుకొని ఇంకా
మ్
హు జాబ్ చూడలమ్ యేమొ
మ్మ్ హు
వేస్త గని అది ఎన్నొది చెక్ మీరు ఎప్పుడు వస్తార్, నేన్ ఇంటికాడ యేం జెయల ఇంటికాడ ఉన్న
మ్మ్ పోలేరమ్మ మగ్గం కి
హు పోవాలింగ
ఆహ
హు
మ్మ్
చెప్ప
చప్పల నువ్వె నిన్ సాయంత్రం ఫుల్ ఫుల్ ఆ పార్టీలు అన్ని ఆహ
హు
ఎక్కడ ఇంటికాడేన లేకుంటె ఎక్కడన్నా
ఇంటిఖడె ఇంటికాడె గూడ ఫ్రెండ్స్ గూడ ఇంటికాడ రమ్మన్నేను బాయైటికొద్ వద్దని
హుమ్
ఇంటికాడ చేపిచ్చుకొనీ
ఆహ్
తినేదె హు హుమ్
ఏదో మ్యూజిక్ ఉంది అర్థం కాలేదు
మీరెట్లబ్బ పండక్కి పిలుత్తరా లేదా
పిలుస్తామ్ ఎందుకు పిల్చము, పండగ ఫుల్ ఫుల్ యె ఇంగ హుమ్
పుల్లింగా
ఆ
హలిమ్ హలిమ్
హు హలీమ్ పోదాం వస్తాన్లె, మీ ఊరికి ఎప్పుడన్న వచ్చినప్పుడు వస్తానింగ గప్ చిప్
ఎప్పుడొత్తారు
హుమ్ ఉంది గద, యింక టైమ్ యింక వన్ వీక్ ఉంది.
ఆ నీకెందుకు హుమ్మ్, పండక్కొస్తవా
ఆహ్
ఉహు
ఇంకేమి చెప్పాలా మీరే ఇం నిన్న కాలేజ్ లో అవేంటివి ఆహా ఏందో సుపిరి ఎందో యూనివర్సిటీస్ గురించి ఎట్లా ఎట్లా మా మాట్లాడుకుంటావు గట్లా టైం ఫ్రెండ్స్తో గడిపేసి తినీ ఇంగ అట్లా కొంచెసేపు గేమ్ ఆడి కాలేజ్ల
హ
హహా
తిరుగుకుంటు బాగా ఎంజాయ్ చేసినాలే
బాగా ఎంజాయ్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ ఇంగ అంతే ఏ మామూలు ఇంగా అయి పోయింది కదా
అయిపోంగా కాలేజ్ అయిపో కదా కాలేజ్ అయిపో వరకే ఎంజాం మళ పంలే జాబ్లంట సరిపోతం ఏం జలి మల
టేర వందందికి
హ నిగ్రంద ఎల్
మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ అడిమండి అ లాస్ట్ మంతంత్డ బాగుండ సరియా అంత అట్లా టూర్ వెంటన్యూంత ఫ్రెండ్స్ అంత
వ ఊరుమంటట్
ఇక్కడే ఆ చెన్నై దగ్గరకు వెళ్ళిండు
ఆహా
ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేసినాము అ ఆ
ఏమ్ బోల్ ఫ్రడ్ మా ఫ్రడ్ బ తిరుపతి పాల మమోరి క కొంత మీ
అవునా
ఆ ఇప్పుడు పంతొమిది ఎ అర్నా తరం పోయి
ఆ
ట్ ఇక్కడలో పోయేది అట్లా వె తీ తరిగి త బ పో త టటిట్ బుక్ చే మ పంతమిదిది దర్శన పంద ఇది అంతక చుట్లవారం పోతే మేము చుట్లవారం అట్ పోయి అర్రాత్రు చూసుకని రాల అత్ర చంద్రపతి
మీరులో ఎట్లంది ఉగాది బాగానే జరుగుతుద ఉగాది
ప్రభుత్వానిదైతే ఊరంతా పెద్ద పండుగ అంటే చేసుకుంటారంతే బై అంతే చిన్నగూనాగానే చేసుకుంటారంతే అంతేముండ పండగ బా బావు
బాగానే వచ్చినాయి కదా ఈ సారి ఉగాది రంజాను అన్నీ వెనక ఉంది బాగా వచ్చినయి ఉమ్మ్ ఇంకేమి తు ప్పాలప్పా మీరే ఏముందో మా ఈ లక్షు బాగుంది ఏందుందింగ నెక్స్ట్ మ్మ్ అయిపోయింది ఈ టూ మంత్స్ అవేం అనుకోలే ఫస్ట్ ఇది అయిపో టే
హ్మ్
ఆ ఆదో ఇంటర్న్షిప్ లో కూడా వాళ్లేమన్నా ఇప్పిస్తారా జాబ్స్ తెమన్నా
ఏమో చెప్పలేం మన టాలెంట్ ని బట్టి మనం
అవునా ఆ ఏ ఎంత ఫీజ్ ఎంత
ఆ ఫీస్ ఏం అంతే అంతంత మాత్రమే పదైదు వేలు అట్లా
ఆ వన్ మంతా
లేదు ఫోర్ ఫైవ్ మంత్స్
పోరోమెన్సా
హ్మ్
ఆ మంత్
ఆ
ఓ అమ్మయ్యా అలా మళ్ళ మీ చెప్నారా అడిగినారా మి జాజ్స్ ఏమన్నా ఇప్పిస్తారా అని ఏమన్నా ఊ
మరి ఉంట ఉంటాను టైం అయ్యిది వర్క్ ఉంది కొంచెం ఆ సరే